ఆ వినిపిస్తుందిరా తిన్నావా
ఆ తిన్నాక
ఏం చేస్తున్నా
ఏమి కాళి
అవునా
అ
ఆ తిన్నారా నిన్న బిజీ అయిపోయినట్లున్నావి ఇంకా
ఆ లేదు ఇంకా మా వాళ్ళు వచ్చిండ ఎందుకోసం చెయలేదు ఇక
అవునా
ఆ
ఉ
ఎన్నా న కాల్
ఫటీ ఇంకా ఫోర్ ఉన్నాయి బ్యాలెన్స్
అవునా నీయే అయినాయి ఇంకా నాయి థర్టీనే అయినాయి
అవునా
అ మాట్లాడదావా మరి ఇంకొక అమ్మాయి మాట్లాడదా అంట కాల్ చేసి చెక్
ఆహా
ఫోర్ మెంబర్స్ ఎవరండి
ఉన్నారు ఇవ్వాల నకేమైనా నెంబర్స్ ఉన్నారు
ఆ ఇవ్వుంటవు నాకు ఇచ్చిన ఓకే నా నా దగ్గ దగ్గర ఆమె పక్కన ఆమె మాట్లాడతా అన్నది ఎవరైనా కాల్ చేసే వాళ్ళు ఉంటే చెప్పు అనేసి అని
ఆహా నాకుడి ఇవ్వు నెంబర్ త్రీ కాల్స్ బ్యాలెన్స్ ఉంటాయి ఇంకాన్న అవి
ఆ
ఉ చెప్పరా ఇంకేంటి
చెప్పాలి
అ ఫ్రీ డైలీ
ఆ ఫ్రీని ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొచ్చిన
అవునా ఏం తెచ్చినాయండి మార్కెట్ లోకి వెళ్ళి వెజిటేబుల్సా
లేదు బ్యాంకిళ్లిన
ఆహా
హ
హ ఏం తిన్నా
పత్తకవి కేవేజీ
క్యాబేజయా పావు లేదా
అప్పు లేదు
ఉహూ ఉహూ
మీరేం తిన్నారు
నేను పప్పేదిన్న
అవునా
ఆ హాస్టల్ంగా కర్రీస్ చేయిస్తారు మంచిగుండవు పప్పుతోనే అడ్జస్ట్ తవ్వాలి ఇంకా నైట్ బాగుంటాయి కానీ మధ్యాహ్నం అంతంతే ఇంకా
అదే అంటారు ఏదో ఒక పుట్ట బాగుంటది మళ్ళీ మీగ రెండు పుట్టలు అలానే ఉ
బట్ తినే వాళ్ళు తింటారు చాలా మంది అసలు గ్రూప్గ బోయి ఏమన్నా చెప్దాం హాస్టల్ ఓనర్స్ కంటే తినేట వాళ్ళు చాలా మంది ఉంటారు మేమే తినం అసలు ఇద్దరు ముగ్గురం
ఆ ఉంటది ఇంకా తినే వాళ్ళు ఇగ ఎట్లా గో అదే ఒకటి అడ్జస్ట్ చేయాలని తినేస్తారు కావచ్చు
ఆ అందులో ఇన్ని రోజులు ఇంట్లోన్నాం బీటెక్ వచ్చినాకనే నేను హాస్టల్ మళ్ళ ఈ ఇంట్లో ఫుడ్ అలవాటు అయినంక ఇంకాఏడ పోతది ఇది హాస్ స్టల్ ఫుడ్
కష్టమే మరి అట్లా అయితే
ఆ అదేగా ట్వంటీ సెవెంత అంటగా లాస్ట్ డేట్ ఇది కల్స్ కి
అవునవును
ఉహూ ఉ
ట్వంటీ సెవెంత్ లాస్ట్ డే
ఆ ఈ టూ డేస్ లోనే కంప్లీట్ చేసుకోవాలి ఇగ
ఇగ రేపు ఇవాళ ఉంది కదా చేసేస్తా ఇగ
వర్షం పడుతుందా నీకు
మొన్న పడ్డది ఈ రోజు మొత్తం మబ్బు మబ్బు ఉంది
మాకు ఫుల్ పడుతుంది ఇప్పుడు వన్ క్లాక్ నుండి ఘోరంగా పడుతుంది తుఫాన్ టైప్ అసలు ఆగుతలే
ఇక్కడ పడట్లేదు మబ్బు మబ్బు అయి ఉన్నది
మేబి నైటో రేపు వచ్చేస్తది మీకు కూడా ఇటునుండి ఇగ
ఉహూ
హ్మ్ చాలా వాడు
ఆ వెదర్ వాళ్ళు వర్షం ముందంట టూ డేస్
ఉమ్ బట్ ఈ సమ్మర్ అర్థం కావట్లేదు రైనీ సి సీజనో అర్థం కావట్లేదు వింటారా అర్థం కావట్లే సమ్మర్ లో స ఏమంటారు రెైనీ సీజన్ లో రా ఎండ్ ఉంటది
ఉమ్ ఆ అన్నీ ఆపోజిట్ ఇప్పుడు
ఆ మళ్ళీ లాక్ డౌన్ అంటున్నారు ఇంకా రీల్స్ లా
ఆవండియా ఫేక్ వస్తూ ఉంటది
వార్ వల్ల షార్టేజ్ గ్యాస్ షార్ జ్ పెట్రోల్ షార్టేజ్ అన్న అయితున్నాయంట మది లాక్డౌన్ సిచ్యువేషన్ వస్తుందని మోడీయే అన్నాడు న్యూస్లో నిన్న మొన్న
ఏమో ఇంకా ఇక్కడ ఇస్తు నష్ట స్టాక్ ఉందంట గాని ఒక ఫైవ్ డేస్ లేట్ చేసి ఇస్తున్నారు అంటే పబ్లిక్ అందరు అడ్వాన్స్ గా ఉంచుకోవడానికి చూస్తున్నారు కదా
అవునవును
బాగా ర
బట్ ఫార్టీ ఫైవ్ డేస్ కు ఒకసారే ఇస్తున్నారు సిలిండర్స్ ఫార్టీ ఫైవ్ డేస్ అవ్వాలి బుక్ అయీ అని అంటున్నారు
బుక్ అయి కాదు బుక్ అయినా ఫార్టీ ఫ ఫైవ్ అంటే త్రీ బుక్ బుకింగ్ చేసినా త్రీ ఫైవ్ డేస్ కి ఏమో ఇస్తున్నారు సిలిండర్ మాక్సిమం లిమిట్ ఏమో ఫార్టీ ఫైవ్ డేస్
అందరికి అంతే ఉంద అయితే
ఆ
కొంతమందికి అసలు బుక్కే అవ్వట్లేదని కొంతమంది అంటున్నారు
ఏమో మరి మేం రీసెంట్ గా చేసినాం అయ్యింది
మాది కూడా అయింది మొన్న వచ్చింది కూడా లేకపోతే కట్టెల పోయి కూడా పెట్టినీకు రాదు అది టౌన్ కాబట్టి కట్టెలు కూడా దొరకవు పెడదామండి ఇక పెట్టుకుందం పోయి అంటే కూడా
హ విలేజ్ అయితే దొరుకు
ఆ అనిపిస్తుంది విలేజ్ లో అన్నా లే ఏమన్నామ్కు ఒకొకసారి
టౌన్ లో ఉన్నప్పుడు అన్ని కష్టాలే ఉంటాయి
ఆ
విలేజ్ అయితే బెస్ట్ దేనికైనా అడ్జెస్ట్
ఆ దేనికైనా కూడా అడ్జె
ఏదైనా కూడా ఓకే ఉంటది హలో హలో హలో
ఆ వినిపిస్తుందారా
ఆ ఇప్పుడు స్టక్గా ఉంది ఇప్పుడు వినిపిస్తున్న
మోబైల్
ఆహా వైఫైయా
ఆ ఆ వైఫై పోయింది
అవును ఎయిర్ ఫైబర్ అయితే కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుది
ఆ కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుది ఇక
ఉ
ఈవెన్ ఫోన్లు కూడా ఛార్జింగ్ లేవు కాలేజ్కి పోయి వచ్చినా మార్నింగ్
అవునా
ఆ ప్లేస్మెంట్ ఎగ్జామ్ ఉంటే వెళ్ళసి వచ్చిన ఆహా సిలబస్ ఏమి ఉండదిగా
ల్యాప్టాపా ల్యాప్టాప్ లో ఉంటాయా ప్రోజేక్ట్ వర్క్స్ మీకు
ఆ ప్రాజెక్ట్స్ ఉంటాయి చేయాలి
హు్ ఉందా మరి నీక్
కొన్ని వెబ్ సైడ్ లో కోడ్స్ ఉంటాయ్ గదా
ఆఆ
ఆ కోడ్ కాపీ జేసి మేమే బిల్డ్ జేసుకుంటాం కొన్ని ప్రాజెక్సు ఉహూహ్
ఇయర్ ఫైనలియారా
ఆ ఫైనలియర్ లాస్ సేమ్ హుహ్
వాళ్ళే ఇసారా కోచింగు మళ్ళీ
వాళ్ళేమి ఇవ్వరు కాలేజ్ వాళ్ళు బయట మేమే దిసుకోవాలి. కాలేజ్ వాళ్ళు ఇచ్చినా వేస్ట్ అసలు
ఏదో సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ కోసం ఇస్తరు అనేసి అంట్ర గదా అక్క
ఆహా అట్లేవియరు. తుప్పాస్ కంపెనీని దిసుకొని వస్తరు. వాళ్ళ ఎక్సప్లయిన్ చేయరు, ఏం చేయరు వేస్ట్ అసలు. అనపిస్తది. వాళ్ళకే జాబలోచ్చినాయ్.
వాళ్ళు చేసార్ వాళ్ళు కూడా బీటెక్ జేసి యి ఆ అక్కయ్య ఎక్కడ బెంగళూరులో ఏచనై గావచ్చు ఒక సియట్
ఆహా ఆహా
ఇంకొక అక్కయనేమో చేస్తుంది అక్కనే ఉప్పల్లో
ఆహాహ్ నాన్న ఏటి ట్రై జేసే వసయి గాని మేము ఐటీ సైడే బోవాలన్ మేమ్ అనుకుంటాము. కోడింగ్ ఇప్పుడు నాన్ ఐటీ అంటే మనక్ కోఆయ్ కాల్ సెంటర్ జాబ్ సూ లేకపోతే హెచ్ఆర్ జాబ్స్ అట్లా వస్తయ్ దానికి కోచ్ తోవ్ వాల్యూ తక్కువ ఉంటది అనేసి ఐటీ జాబ్స్ కి ట్రై జేస్తే కొంచెం బెటర్ అనేసి ఇవి చూసున్ లందే
ఉహ్ చల్రడీ గూడా బానే ఉంటది దీనికి
ఆ దీనికి మంచిగుంటది చూడాలి ఇంకా ఇహ్ అయిపోతే వన్ మంతో ఆఆ హుమ్ ఫ్రెషర్స్ కదా మాక్ ఈజీగ్ ఇస్తరు మంచేన్ ఎమెన్సీస్ లో గూడ
అవునా
ఉహ్
తుదియా
ఈవెన్ వన్ టూ ఇయర్స్ అగ్రిమెంట్ తో పక్కా ఇసరు. ఆ వన్ టూ ఇయ వన్ టూ టూ ఇయర్. యర్సు నువ్వు చేచిన్న చేయకపోయినా నీకు సాలరీ గూడా క్రెడిట్ అయితది అట్లుంటది. ఆహ్ తర్వాత ఇంకా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు తీచేచినా కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉంటది కదా ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ వేరే కంపెనీలో గూడా జాయిన్ అవ్వచ్చు.
ఉహు్మ్
హుహ్ ఫస్ట్ జాబ్ వచ్చేది గాల్
ఏ కొంచెం సాలరీ కూడా పెరుగుదది. గదా
ఆ అప్పుడు వేదుగుతది. ఏమో చూడాలే ఏమైతదో ఇంకా వన్ మంత్ లో లైఫ్ ఎట్టు పోతదో.
ఉహ్ నర్ ఇక్కడ మా దగ్గరలో ఒక టూ త్రీ మెంబెర్స్. ఏస్తర్
అవునా హుహ్ బట్ హైద్రాబాద్ అయితే చేయొచ్చు.
ఆ అక్క ఉప్పలో ఉంటది. అక్కడనే ఎక్కడో ఆఫీస్ ఉంటదంట వాళ్ళక్
ఆహా హైదరాబాద్ అయితే మనం నార్మల్గా ఎక్స్పెండిచర్ కూడా మనకు అంత కాదు. మంత్లీ
ఆహ
ఆహా అంటే మనకు హాస్టల్ ఫీ తప్పితే ఇంక ఎక్కడ కూడా ఎక్స్ట్రా రాదు
ఆ
ఉం
కానీ హైదరాబాద్ లో ఉంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి అంటరు కదా
బ్యాంగళూర్ వెళ్లిన మనకో మనకి ఇప్పుడు ఏమంటారు రాను పోను చార్జెస్ కూడా పడతయి
అవును రాను
అప్ అండ్ డౌన్ అయే ఉంటాయి మొత్తం ఇగ అందులో మన తెలంగాణ ఫుడ్ మన హై హైదరాబాద్ లో అయితే మనకు ఫుడ్ దొరుకుతదా బెంగళూరులో అసలు ఫుడ్డే మంచిగా ఉండదంట
ఎమో ఇంగ వీళ్ళు వెళ్ళిండ్రు ఆమె సిక్స్ మంత్స్ వుకో మంచి ఉన్నది నాకు అక్కడ పడట్లేదు నైట్ షి ఫ్ట్ ఉన్నాయి అ త చేయడం నాతోటి కష్టం అవుతుంది అనేసి మానేసింది
ఆహ
ఇప్పుడు ప్రజెంట్ హోంవర్క్ చేస్తున్నా
టెన్ మినిట్స్ చేయనా
ఉం ఉం
నేను చెయ్యన ఇప్పుడు
ఉం
ఉం సరే
ఓకే అక్కయ